హలో
ఆ చెప్పండి సిస్టర్ బావూన్నారా
టర్ మీరు బావున్నారా
ఆ బావున్నాను సిస్టర్ ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్నాం సిస్టర్ మీరు తిన్నారా
ఆ తిన్నాం సిస్టర్
ఏం సిస్టర్ ఏం చేసిన ఆ అవును సిస్టర్ నేను మర్చిపోయా మిమ్మల్ని ఒకటి అడుగుదామని కాల్ చేసాను
ఆ చెప్పండి సిస్టర్
మీరు ఆ నేను ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుంది సిస్టర్ అది ఈ వంటకాల వీడియోస్ వస్తాయి కదా అలా చూశాను నాకు ఒక రెసిపీ గురించి చెప్తారా
ఆ డెఫినెట్ గా చెప్తాను ఏం రెసిపీ కావాలి అంటే ఏమి ఇప్పుడు ఆ టైమ్ టేకెన్ కావాలి టైం టేక్ మనకి కొన్ని ఉంటాయి అనమాట డిఫరెంట్ టైప్స్ ఉంటాయి.
ఆ అవునవును ఆ అంటే త్వరగా మనం టైం మేనేజ్మెంట్
ఆహా యా ఆ సో నీకేం కావాలి అని టే చెప్తాను సిస్టర్
అవునా నాకు కొంచెం చికెన్ ఎలా చేయాలో చెప్తారా అంటే విత్ డిఫరెంట్ ఇం కర్రీ లీవ్ సేస్తారు వెజిటేబుల్ లివ్స్ సేస్తారు కదా
ఓకే ఓకే గోంగూర చికెన్ ఓకే ఓకే ఇప్పుడు గోంగూర చ చికెన్ ఓకే ఆ ఫస్ట్ ప్రాసెస్ అంతా నార్మల్గా ఉంటాయి అంటే కొంతమంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ప్రాసెస్ ఉంటది మన దగ్గర అయితే ఫస్ట్ మనం షాప్ కెళ్ళి ఆ ది బో
షాప్ కేళ్ళి చికెన్ తెచ్చుకోవాలి హలో సిస్టర్ ఇనిపిస్తోందా హలో
ఆ ఆ వినిపిస్తోంది సిస్టర్ షాప్కేళ్ళి లైక్ మంచి కట్ చేసిన స్కిన్ సారీ బోన్లెస్ చికెన్ తెచ్చుకోవాలి
ఆ
అంటే మీకు ఏది ఇష్టం అయితే అది లేక స్కిన్ లేయర్స్ బోన్ లేయర్స్ లేదంటే ఓకే ఏదైనా పర్వాలేదు బట్ ఫ్రెష్ తీసుకొచ్చుకొని ఫస్ట్ మనం దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలన్నమాట వాష్ చేసి ఆ దాంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం టెర్మరిక్ పౌడర్ పసుపు వేసి కొంచసేప్ అట్లా
ఆ కానీ సిస్టర్ అది దీన్ని ముందుగానే బాయిల్ చేస్తారు కదా ఒక్కోసారి అలా
నా అలాక్కన్నా మనకి కి ఫ్రై చేస్తే ఆయిల్ లో మంచిగా టేస్ట్ ఉంటదనమాట
ఆహా
ఫస్ట్ ఏం చేయాలంటే యో ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి లిటిల్ బిట్ బటర్ లేదా ఆయిల్ ఇంకొక టిప్ ఏమి అంటే ఆయిల్ మనం ఎప్పుడైనా చికెన్ చేస్తున్నాము అంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొవ్వు శతం ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ ని చాలా లిమిటెడ్ గా వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి
ఆ అవునవును అది చాలా ఎక్కువ అది డేంజర్ కూడా కదా సిస్టర్ అది
సో ఆయిల్ వాడడం కూడా ఇట్ ఇస్ నాట్ ఆయిల్ వాడ్డా కూడా మంచిది కాదు కాబట్టి సో తక్కువ ఆయిల్ వేసుకుని ఆ సు అంటే మీడియం ఫ్లేమ్ లో దాన్ని ఇట్లా రోస్ట్ చేసుకోవాలి మనం బాగా ఫ్రై చేపిచ్చు ఫ్రై చేసుకోవాలి అంతా క్రంచ్గా కాకుండా అంటే మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పెంచుకోవాలన్నమాట తర్వాత
సరే ఇది ఆ గోంగూర ఉంటది కదా దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉన్నాయా
ఆ చాలా ఉన్నాయి దాంట్లో రెడ్ ఆ రెడ్ డ్ గోంగూర అట్లా ఉన్నాయన్నమాట ఒక టూ
మా సైడ్ ఇది ఎక్కువ రేర్ సిస్టర్ ఎక్కువ చేయమా
ఓకే ఓకే బట్ మాకు తోట్లల్లో మాకు చాలా దొరుకు తదనమాట సో మేమ్ మాకు ఫేవరెట్ అనమాట గోంగూర సో మనం ఏం చేసామంటే ఇప్పుడు ఫ్రై చేసిన దాంట్లోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు
అ!
అలా వెల్లుల్లి పేస్ట్ ఆ... ఎసుకొని బాగా దాన్ని అంటే ఆ స్మెల్ వస్తది కద కొంచెం ఆ స్మెల్ పోయేంత వరకు వెంచుకోవాలి వెంచుకున్న తర్వాత
ఆ..
ఆ దాంట్లోకే కారం ఆళ్ళకన్ని మసాలా ఐటెమ్స్ ఉంటాయి కదా ధనియాల పౌడరు చికెన్ మసాలా అలా పౌడర్స్ అన్ని వేసుకొని
హ్మ్
కొంచెం మనం లేట్ గా వేసినా పర్వాలేదు ఎందుకంటే అది తొందరగా ఉడికిపోతది కదా
అ
చాలా తర్వాత వన్కే గోంగూర వేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకో ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట
అన్ సిస్టర్ అనే అంటే వన్ మనము చికెన్ ఆల్రెడీ మీడియం బాయిల్ అయిన తర్వాత వేస్తే సరిపోతదా లే
ఆ య య మీడియం బాయిల్ ఆల్రెడీ మనం కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత వేస్తే మనకి ఏమవుతుందంటే గోంగూర మనకి అంత టైం తీసుకోదు కదా ఉడకడానికి సో మీడి మధ్యలో వేసినా సరిపోతది అనమాట నోని అంటే అది ఇక్ అప్పుడే మనం గోంగూర చేసుకునేటప్పుడు వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలన్నమాట చికెన్ లోకి వాటర్ వే వాటర్ ఎసుకుంటే టేస్ట్ తగ్గిపోతది మనకి ఆల్రెడీ కొంచెం చికెన్ లో కూడా వాటర్ ఊరుతుంది అనమాట మనం ఉడికేటప్పుడే మధ్యలో చికెన్ లోకి వాటర్ వస్తది ఆ వాటర్ తర్వాత ఉడికిన తర్వాత లాస్ట్ లో అంతా ఫ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి అంటే లైక్ వాటర్ ఏం ఉండకూడదు దాంట్లో చికెన్లో
ఆ సిస్టరే ఇది గోంగూర ఉంటది కదా అ దాన్ని మిక్సీ బట్ ఏసేచ్చ లేక మామోలు
నో నో అవసరం లేదు అట్ల అట్ల ఓకే లీవ్స్ ఎచ్చున్న కట్ చేసుకొన్ లీవ్స్ లెస్ ఎస్తేనే బాగున్నది మిక్సీ చేస్తే అది గ్రీన్ కలర్ చూడ్డానికి కూడా ఒక కొంచెం వెరైటీగా ఉంటది అవసరం లేదన్నమాట ల అది ఆ ఆ ఉడికితే చాలు అది ఉడి కింది అంటే మనం అది కలిసిపోతది అంత పెద్ద పెద్దగా ఏమి ఉండవు కదా ఉడికిన తర్వాత అవి చాల చిన్నగా అయిపోతాయి కదా సో ఇంక అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు
అవును టేస్టింగ్ సాల్సెసు స్పైసీ స్పైసీ ఉండడానికి ఏమైనా అవి యాడ్
హా మామూలుగా అంటే బయట లేక పెద్ద పెద్ద హోటల్స్లో రెస్టారెంట్స్ అవన్ని యూస్ చేశారు బట్ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అవన్నీ ఏమి యూస్ చేయ చేయకపోవడమే బ బెస్ట్ నీడాన్ని మనకున్న మనకున్నవి కరెక్ట్ క్వాంటిటీలో ఉప్పు కారం మసాలా కరెక్ట్ క్వాంటిటీలో వచ్చి కరెక్ట్ క్వాంటిటీలో ఉడికితే థట్స్ఎనఫ్ మళ్ళా మనకి వేరే వేరే వేడి వేడిగా అవసరం లేదన్నమాట
ఆ ఏది టేస్ట్ అనేది మనము ఏసీ యాడ్ చేసే ఆ క్వాంటిటీ ఆఫ్ మసాలా ఐ ఐటమ్స్ కానీ సాల్ట్ గానీ దీని ద్వారానే వస్తుంది కదా సిస్టర్ మోస్ట్లీ
ఆ డెఫినెట్లీ ఇద మనం వేసే క్వాంటిటీ అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్ గా వేస్తేనే ఏదైనా టేస్ట్ ఉంటది
ఉ ఇవాళ సండే కదా సిస్టర్ ఒకసారి ట్రై చేద్దాము గోంగుర చికెన్ ఎలా ఉంటదో అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా
ఓకే ట్రై చెయండి చాలా బాగుంటది టేస్ట్ కూడా డిఫరెంట్ మీరు ఎప్పుడు తినలేను అంటున్నారు ఇంకా మంచిగ ఉంటది టేస్ట్
ఆ మరి దీంతో పాటు ఇలానే గోంగూర చట్నీ ఏదో ఫేమస్ అంట కదా సిస్టర్ అది కూడా సేమ్ మేము ఇలా ఇలానే
అది అది ఇంకా బాగుంటది బేసిక్గా అది ఎలా చేయాలంటే చాలా సింపుల్ మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా
ఉ
సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రెష్ గా తెచ్చుకున్న ఆకుకూర గోంగూర తీసుకొచ్చి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక స్టవ్ మీద ఒక ఒక పాన్లో ఇదిను దాంతో పాటు పచ్చిమిర్చి మనకి ఎంత క్వాంటిటీ కావాలో పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట
ఆహా సిస్టర్ ఇది గ్రీన్ చిల్లీ ఆర్ ఐతెర్ రెడ్ చిల్లీ ఏదైనా సరిపోద్దా
అహా గ్రీన్ చిల్లీనే
గ్రీన్ చిల్లీనే వేయాల
ఉమ్
ఆ
గ్రీన్ చిల్లీ వేసి
చింతపండు వేయొచ్చా సిస్టర్ దీంట్లో
చింతపండు నో నీడ్ ఎందుకంటే మనకు ఆ ఆకే పుల్లపూ ఉంటది కదా సో అవసరం లేదు
ఉమ్ సరే సిస్టర్ ఈ సారి ఖచ్చితంగా ఈ గోంగూరది మంచి టేస్ట్ వచ్చేలా
ఆ ఈ గోంకూర ఏం చేయాలంటే ఇట్లా సగం అట్లా ఊడికి ఉడికించే చట్నీ ఎలా చేయాలంటే ఉడికించి అంటే ఎక్కువ వాటర్ అయిపోకుండా కొన్ని వాటర్ ఉడికిపోతుంది అన్నమాట వాటర్ వేసి కొంచెం బాగా మనకి అర్థం అవుతది మనం టచ్ చేయగానే ఆ అర్థంమవుతది మనకది ఆ అప్పుడు మన ఏం చేయాలింటే పల్లీలు రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు రోస్ట్ చేకున్న తరువాత ఏం చేయాలి అంటే ఆ తెల్లవాయి ఉ ఉప్పు ఇవన్నీ కలిసి మనం గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. బట్ పల్లి క్వాంటిటీ తక్కువ ఉంది అంటే ఇప్పుడు నీకు గోంగూర ఫ్లేవర్ ఎక్కువ కనిపిస్తది, లేదు నాకు రెండు సమానంగా కావాలంటే ఆ పులుపు నేను తినను. కొన్నప్పుడు కొంచెం పల్లిలు ఎక్కువ వేసుకుంటే అంత సెమ్ అయిపోతది మళ్ళా లాస్ట్ సో అంతా మిక్సీ పట్టొచ్చు, లేదా మనం చేత దంచుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ అవ్వె అవ్వగానే మనం ఆ ఆనియన్ కట్చేసి ఏసుకుంటే అది ఇంకా పల్లెటూరు పోగుంటది అనమాట పల్లెటూరు స్టై లో చాలా బావుంటాయి అది ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్ గా ట్రై చేయాల్సింది. చేయాల్సిన దాంట్లో అదొకటి లైఫ్ లో కంపల్సరీ ఒకటి
ఆ అంటే దీనికి ఏ ఈ చట్నీకి ఏ కాంబినేషన రైస్ లేదా?
యా రైస్ అయినా ఓకే, ముద్ద అయినా ఓకే ఏదైనా ఏదైనా తోస్ పెట్కుంటేది ఏదైనా సుప్పాబ్ అంతే మోస్ క్లి ముద్దా ట్రై చేయచ్చు ఉంటాయంట బెస్ట్ కాంబినేషన్
ఇవి దోశ దీంట్లోకి సరిపోవా సిస్టర్ దోశ సా ఇది పూరి ఇలా ఉంటాయి కదా ఓన్లీ ఆ ముద్ద రైస్
ఆరు ముద్ద ఆ అ
ఆహా మా సైడ్ అయితే సిస్టర్ మేము ముద్ద ఓన్లీ అది ఉంటది కదా రా ఆగి పిండి ఉంటది కదా దా ముద్ద మాత్రమే చేస్తాము. మీరు రైస్ విత్ అమ్ అదే
అంటే రైస్ అంతా ఉడికిన తర్వాత రాగి పిండి వేస్తాం అనమాట చ్ తక్కువ క్వాంటిటీ వాడతాం మేము బగి
ఆ ఓకే అంటే మీరు బోత్ కన్జూమ్ అంటే రైస్
ఆ ఎంటూ ఉంటది అమ్ ఉత్త త్త రాగి పిండితో అయితే మేము చెయ్యం మాకు రెండు ఉంటది
ఓన్లీ రాగిపిండితోనే చేస్తామా సిస్టర్ ఈ కాంబినేషన్ కూడా బావుంటదా బా ఈదిసార్ నేను ట్రై చేసి నీకు చెప్తా సిస్టర్ ఎలా ఉంటదో
నా ఓకే డెఫనెంట్ గా
మీరు రండి సిస్టర్ మేము చేసినప్పుడు ఇన్వె
ఆ అమ్మ డెఫెట్గాస్తాగా సిస్టర్ వస్తా
పది నిమిషాలాలైంది హి కచ్చ